హలో హలో హలో
వినిపిస్తుందా అండి.
హలో
హలో ఇ
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మేడం చెప్పండి. ఎక్కడ ట ఆ ఉన్నాం మేడం బానే
ఏం చేస్తున్నారండి?
ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం మేడం
ఈ మధ్య ఫోను సోషల్ మీడియా ఇగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా.
అవును
వళ నష్టాలు చాలా ఉన్నాయి పిల్లలు కూడా బానే సోషల్ మీడియా కు అట్రాక్ట్ అయితున్నారు కదా.
అవును మేడమ్ ఫోను చాలా తగ్గించడం వల్ల ఆరోగ్యానికి ప్లస్ అన్ని విధాలు అలాకుండా అంటే ఫోన్ యూజ్ చేస్తున్నారుా అంటుండు కదా మేడం. అది మంచిని అనుసరించి యూజ్ చేయడం వల్ల బెస్ట్ కానీ మంచినే అనుసరిస్తున్నాం అనే లేదు కదా మేడం మనసున మన సు మంచిని చెడు మంచి చెడు యువత అయితే పిల్లలకైతే చెడుకు అట్రాక్ ట్ తొందరగా అయితరు కదా మేడం మంచి కన్నా
కానీ మొబైల్ యూస్ చేయడం వల్ల మంచి ప్రయత్నాలు కూడా ఉన్నాయి కదండి. ఉమ్ టైమ్ సేవ్ అయితది కొని సమాచారాన్ని తక్కువ టైమ్ లావాదేవి కారు తెస్తం రమ్మని కాల్ చేస్తం చూడండి అబ్బి చేయోచ్చు మళ్ళీ తొందరగా ఏదైనా సమాచారాన్ని తొందరగా తక్కువ టైమ్ టైం లో చేయొచ్చు దాని వల్ల మంచి ఉప ఉపయోగాలు కూడాను ఉన్నయి మంచిగా వాడుకుంటే మంచి ఉపయోగాలు కదాండి. హలో హలో హలో ఇనిపిస్తుందా అండి హలో హలో హలో హలో ఉ హలో హలో ఇనిపిస్తుందా అండి హలో హలో